హలో హ హాయ్
హాయ్ బాగున్నారా
ఆ బాగున్న మీరు బాగున్నారా
ఆ బాగున్నా ఏం చేస్తున్నారు
ఏం లేదు కూర్చున్నా తిన్నరా
ఆ తిన్నాం మీరు తిన్నారా
ఉమ్ తిన్నాం
మ్మ్ హ్మ్ ఇంకా మరి
ఇంకా చెప్పాలి ఇంకా ఏం చేస్తున్నావు
ఏం చేస్తా నేను పిల్లలు పోయిడ్రా బడికి
ఆ పిల్లలేల్లిపోయిండ్రు
అవునా
ఇంకా ఏం చేస్తుం అ ఆ పనులన్నీ అయిపోయినయ్
అవునా ఆ అయిపోయినయి్ మ్మ్ అయిపోయినయ్ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నా
మొన్న మీరు తిరుపతికి వెళ్లిండ్రా అయితే
ఆ తరుపతి పోయాచ్చినం మేము
అవునా బా
ఆ ఆ బానే ఉంది ఎప్పుడంటే ఆగష్టు లో పోయి అచ్చినాం మేము
ఆ
ఆ మస్తుంది ఆ మస్ మంది ఉంటారు అడా
మంది వస్తరు జనాలు అక్కడ
అవును అవ్ అప్పుడు ఏమో సావన్ మాసం ఉంటది కదా ఆగాస్టు లో అప్పుడు అంత మస్తు మంది చేస్తారు
ఆ
ఆ మీరు
మేము వెళ్ళలేదు వెళ్ళాలనుకుంటున్నాం కానీ ఒక్కసారి కూడా వెళ్ళలేదు
అవునా
వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నా మాట్లనే ఇక వెళ్ళాలి ఇక వెళ్దాం అనుకుంటున్నాం మేము వేరే చోట వెళ్ళినం అరుణాచలం శ్రీకాళ హస్తి ఆ అక్కడ అన్నిీ తిరిగి వచ్చినాము అక్కడ కూడా చాలా బాగుంది అరుణాచలం
అవునా
ఉ
మీరు ఎట్లా కార్తోని పోవం రాలేకపోతే
అదే ఓన్ బండి కట్టుకొని పోయినాం మేము ఆ
అవునా
ఊ అంటే మంచి సిస్టర్ వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు మేమ అందరం కలిసి వెళ్ళినామ్ ఊ మేము బయట కూడా వండుకొని తిన్నాం మంచిగా అనిపించింది చాలా బాగుంటది
అవునా మీరు అందరు కలిసి పోయిండ్రా
ఆ మేము అందరం కలిసి వెళ్ళినం
అవునా
మాస్తుంటది పదిను కిలోమీటర్ ల దూరం ఉ గిరి ప్రదక్షణ నడవాలి అక్కడ
అవునా
ఉ నడవాలి గిరి ప్రదక్షిణ చేయ్యాలి పదిహేను కిలోమీటర్ల దూరం అంటే అంత నడవాలి ఆ నేను నడిచా అందరం నడిచినాం అంటే ఇక అంటారు కదాబ్బా బక్తి ఉంటే ఏమైనా చేయొచ్చు అన్నట్టు
అవును
ఆ మనకు మనసు ప్రశాంతంగా ఉండి భక్తి ఉంటే ఏదైనా సాధించవచ్చు ఏదైనా చేయొ
చేయొచ్చు అవును
ఊ
ఇక ఏంటంటే ఫ్యామిలీ తొనిపోతే మస్తు అనిపిస్తుంది కదా
అవును ఫ్యామిలీతోనే ఎక్కువ మంది వెళ్తే మంచిగా అనిపిస్తుంది సరే ఒక మనము టూ మెంబర్స్ ఏ వెళ్తే ఏ మంచిగా అనిపియ్యదు పిల్లలతోనే ఇగ మన వెళ్ళి అందరం ఇంకా ఒక రెండు మూడు ఫ్యామిలీస్ ఉంటే మంచిగా అన్ పిస్తది బోర్ అనిపియ్యదు జర్నీ కూడా జర్నీ కూడా బోర్ అనిపియ్యదు
అవు
ఉంటది మంచిగా అనిపిస్తది.
మంచిగా అనిపిస్తది అవును.
ఉమ్మ్. చాలా బాగుంది అ అక్కడ. టెంపుల్స్ అన్ని మస్తున్నాయి. అవును శ్రీకాళహస్తి లో అయితే ఒక టెంపుల్ అయితే మస్తు ఉంటాది.
ఆహ్
ఆహ్
ఓకే ఇప్పుడు తి తిరుపతి వెళ్లాలని ప్లాన్ ఉంది.
వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఇగ తిరుపతికి ఎప్పుడు వెళ్తామో ఇంక. ఇంకా ఇప్పుడు టైం కూడా లేదు. మళ్ళీ. మేము ఇప్పుడు రీసెంట్లే వెళ్ళొచ్చినము అక్. అక్కడ డబ్బులు కూడా ఉండాలి కదా.
అవును.
యా మళ్ళీ ఇప్పుడు మ్యారేజెస్ వస్తూనే ఉంటాయి. ఎవరిదో ఒకరిది వస్తూనే ఉంటది విలేజ్ కి వెళ్ళాలి.
ఇప్పుడు ఎండాకాలంలో పెళ్ళిళ్లే ఉంటాయి ఎక్కువ.
ఉమ్మ్ మళ్ళీ ఇక అక్కడ అంతా వెళ్ళాలి మనకు చార్జింగ్ కి కూడా అయితాయి కదా. ఛార్జీంగ్ పైస్ కట్నం పెట్టాలి. అన్ని బస్సు చార్జీలు అయితాయి. మళ్ళీ ఇప్పుడు ఎండా. స్థలం కదా ఎక్కువ మనకు ఏదో ఒకటి తినాలి. వాటర్ అయితే ఇంకా మస్తు వాటర్ ధూపా అయితా ఉంటది. వాటర్ కే ఎన్నో పైసలు. పోతాయి ఎక్కడికన్నా వెళ్దామంటే. ఎండాకాలంలో.
ఉమ్మ్.
ఇగ అవన్నీ ఆలోచించి ఇప్పుడు కాదు కానీ ఇంక మళ్ళీ ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు వెళ్తాము.
అవునా.
ఉమ్ అ
ఇంకా మరి.
ఇంకా చెప్పాలి. ఈ రోజు వెళ్ళాలే టెంపుల్ కి వెళ్దాం అనుకున్నా. కానీ ఏయల్. వెళ్దామని అంతారెడి అయినా. ఇకా ఏ కొంచెం వెళ్ళలేదు ప్రాబ్లం అయిపోయింది
అవునా
మ్మ్
ఓకే ఓకే కే
మార్నింగే ఏ స్నానంమావాని ని జేసేసినా
ఆ టెంపుల్కి పోదమానేసి
ఆ
మ్మ్
ఇంకా చెప్
ఇంకా మరసి పనులు అన్నీ నయ ఇంటి పనులు
ఆ పనులన్నీ అయిపోయినాయి ఇగా అన్నం తినాలి ఇంకా తినాలి లేదు అంటే ఛాయ్ తాగినా మార్నింగ్ ఇగా ఆకలి అయితేలేదని ఇంకా అన్నం తినలేదు. మ్మ్ కానీ ఈ రోజు పప్పు పే చేసిన కాబట్టి పోంటే కూడా తినాలనిపియదు రోజు ఒకరి టూ త్రీ కర్రీస్ తినడం అలవాటు అయిపోయింది కదా హ్మ ఓటి పప్పు ఉంటే తినాలనిపియదు
మ్మ్ నా
మ్మ్ మళ్ళీ మనం రో టెలు చపాతీలు ఉంటే కూడా అంటే మంచి కర్రీ ఉంటేనే తినాలనిపిస్తది
అవును మీరు చపాతి చేస్తారా
ఆ నేను జొన్న రొట్టెలు చపాతి రెండు చేస్తా మార్నింగ్ జొన్న రో రొట్టెల్ చేస్తా ఈవినింగ్ చపాతి చేస్తా మార్నింగ్ చపాతి చేస్తే ఈవినింగ్ జోన్న రో అట్ట జేస లేకపోతే ఇగ ఈ రోజు రోటే మా మార్నింగ్ ఈవినింగ్ రోటీ చేస్తే రేపు మార్నింగ్ రోటీ చేయను రైసే చేస్తా వట్టి
ఆ ఓకే అట్లానా
టైం ని బట్టి ఇగ మనకి టైం ఉంటే చేస్తా ఆ ఒక్కోసారి టైమ్ టైమ్ లేనప్పుడు అన్నమే వండేస్తా ఇగ చేయను
ఓకే ఓకే
అవన్నీ వంట చేయడానికి కూడా టైం పడుతది గదా అన్ని వాన్ అన్నం వండాలి వండాలి పప్పు వండాలి ఇంకా రొట్టెలు చేయాలంటే మస్తు టైం పడతది టూ త్రీ అవర్స్ అక్కడే ఎక్కువ అయితే నేను సిక్స్ కే లేస్తా మళ్ళీ ఇంకేమైనా ఎక్కువ పూజ అవి ఇవి చేసేది ఉంటే ఫైవ్ థర్టీకి అట్లా లేస్తా
అవునా
ఇంకా కొంచెమే పని ఉంటే సిక్స్ థర్టీ కి లేస్తా
ఓకే ఓకే
పని ఉడిచి ముగ్గు తుడిచి ముగ్గేయాలి మెట్లు కూడా తూడువాలి ఆక్కడ అంత తుడిచి ముగ్ వా పడతాయి కదా ఒక హాఫ్ అన్ అవర్ అందులోనే అయిపో సరే మళ్లీ వంట చేయాలి బుధవారం అంటే మంగళవారం శుక్రవారం అంటే ఎర్లీ మార్నింగ్ లేస్తా
అవునా
ఆరోగ్య ప్రశాంత వివేగి గ్యారెంటీ కదా
అవును
అంటే ఇంతకు ముందు రోజు వేస్తుంటే మగులు అని బ ఆవేష పడే అన్ని ఇప్పుడు ఇప్పుడు మా ఇంటి పక్కన మా సిస్టర్స్ వాళ్లు వచ్చారు రెంటికి తెలినప్పు ఉన్నారు ఎంత మంచి ముగి ఏ ఎన్ని చెట్లు పెట్టిన ఏముంచరు వాళ్లు